హత్
హలో సిస్టర్
హలో
హలో వినపడుతున్
ఆ వినబడుతుంది ఎలా ఉన్నారు
ఉమ్ బానే ఉన్నానండీ
ఏం చేస్తున్నారండి
హమ్ ఏంలేదు
తిన్నారా ఆఫ్టర్నూన్
తినలే ఇంకా తినాలి
ఆఫ్టర్నూన్ ఇంకా తినలేదా ఇప్పుడు
త ఆఫటర్నూన్ తిన
అవునా ఏం కర్రీ
కర్రీ దొండకాయ్
ఓ అవునా
తిన్నరండి మీరు కూడ
ఆ తిన్నానండి
ఎం కూర
మాది ఎగ్ చారు
ఎగ్ చార
ఆహ్ ఇంకా ఏం చేస్తాల్ ఏం లేదండి కాళియే. మీరు
ఉహ్మ్ కాళీయే స్టీడియా మీరు
లేదండి హౌస్వైఫ్
హౌస్వైఫ్ ఆహ్ మ్యారిజ్ ఎన్ని ఇయర్స్ అయ్
ఆ త్రీ ఇయర్స్ అవుతుందండి.
ఉహ్ జబికుదిగా మరి
చూసుకోవాలండి
చూసుకోండి మరి ఏమైనా గ్రూప్స్ వాడ్ తనయ
ఆ గ్రూప్స్ పడతాయండి నోటిఫికషను
ఉహ్
ఇంకా
నోటిఫికేషన్స్ ప్రిపేర్ అయివ ప్రిపేర్ అయ్యితన్నవ నోటిఫికేషన్స్ కి
ఆ ప్రిపేర్ అవ్వాలండి.
ఇంకా స్టార్ట్ చేయలేదు ప్రిపరేషను స్టార్ట్ చేయాలి. ఉహ్ హు ఇంకా సమ్మర్ లో ఏంటి స్పెషల్ అండి
సమ్మర్లో ఏముంది ఏం లే ఖాళీయే
ఉహ్ ఎక్కడెకనా ఎళ్తున్నారా. ఏమన్నా ప్లానింగ్స్ ఎమనున్నయా టూర్లాంటివి
లెవ్
అవునా
నిండా కూడా పొయ్ నిండా పోయ్
ఉగాది మరుగాది ఎలా జరుపుకున్నారు.
వే చాలా మంచినే
హలో హలో ఇనవాడ్తంందా హలో
ఆ వినబడుతుంది ఇంకా మీకు ఇష్టమైన కలర్ ఏంటండి మీకు ఇష్టమైన కలర్ ఏంటండి
కలర్ ఆరెంజ్
అవునా ఎందుకండి
అంటే ఏవండి హలో
హ్మ్ వనపడుతుంది
ఇంతే కలర్ అంటే ఇష్టం నా ఈళ్ ఈళ్ళే కలుస్తరు ఎవరికి లాభం అదిలోనూ
హ్మ్ ఇంకా మీకు ఎంటిదంటే ఇష్టమండి ఫుడ్డు
ఆ
ఇంకా నీకు ఇష్టమైన కర్రీస్ కానీ
ఇష్టమైన కర్రీసా
హ్మ్ హలో హలో హలో
ఇష్టమే
హ్మ్ అప్పుడు ఇప్పుడు వినా పడుతుంది ఎంతసేపు వినబడుతుంది
అనీ
మకు ఇష్టమైన ఫుడ్ కరీస్
హ మీకు
మీరు ఏం చెప్ప అప్పులేదు సమాధానం
అ
మటన్ ఫిష్ అంటే ఇష్టం అండి నాకు
విషా ఇల్లీ అసలే
ఇంకా హలో
ఆ
చెప్పండి
చెప్పం సిస్టర్ సైలెంట్ ఉంటాను
మీరే మాట్లాడట్లేరండి మాట్లాడండి మీ సైడ్ ఎక్కువ పెట్రోల్ ఎట్లా దొరుకుతుందా అండి
అన్లిమిటెడ్ కావాల మీకు
ఆ వద్దండి ఉన్న మా సైడ్ ఇట్లా దొరకలేదు మళ్ళీ న్యూస్ చూడ వస్తుంది అద
పెట్రోల్ దొరకర్లే అని మీరు అనుకుంటున్నారు కానీ పెట్రోల్ స్టాక్ ఉన్నది
ఉ లేదండి మాకు కూడా ఒక రోజు దొరకలేదు పెట్రోల్ రెండు మూడు బంక్ ఫుల్ క్లోజ్ ఉండే మళ్ళీ నెక్స్ట్ నేనుండి అదేం ప్రాబ్లం లేదు దొరుకుతుంది హ్మ్
మిష్ట మ కరండి
ఆ ఫిష్ చాపలండి
చెప్పాలా ఏం జేస్తారు మరి
ఏం లేదండి ఖాళీయే
ఊ
ఖాళీయే
ఎగ్జామ్స్ రాస్తా మరి గ్రూప్స్ కి ఏమన్నా ప్రిపరేషన్ ఐతాల్లా
ఊ లేదు ఇంకా స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చెయ్యాలి ప్రిపరేషన్
ప్పుడు స్టార్ట్ చేస్తారు టైం అయిపోతుంది
ఇప్పుడు చేయాలండి ఇప్పడి నుంచి చేస్తేనే ఈ నోటిఫికేషన్ వరకు కొంచెం ఎంతో కొంత చదువుతా
ఆ విషయం మీకు ప్రిపరేషన్ అనిపిస్తుంది
ఎందుకండి
మీరు ప్రిపరేషన్ అయిద్దలేరు ఎందుకంటే ఇంకా ఇంత ఇంక ఇంత లేడ్ ఇస్తాలండి ఎప్పుడు ప్రిపరేషన్ అయితారిగ
అవ్వచ్చు ఎగ్జామ్స్ అప్పుడు అవొచ్చు గాని కొంచెం వీల్ అయితలే
క్లాస్ టాపరా
లేదు
అంటే బాగా గుర్తు పెట్టుకుంటారా సదివిన్
అవును
ఊహూ
ఊమ్ మీరు ప్రిపేర్ అవుతున్నారా
ఊమ్ ప్రిపరేషన్ అయినా ఆల్రెడి నాకు సాఫ్ట్వేర్
సాఫ్ట్వేర్ ఆ మీరు
ఊమ్
గ్రూప్స్ కు ప్రిపేర్ సాఫ్ట్వేర్ జాబ్ చెప్పాలా
గ్రూప్స్ కు ప్రిపరేషన్ అయితే రాలే నాకు
ఆహా
నువ్ సాఫ్ట్వేర్ చేసినాం ఆ సాఫ్ట్వేర్ చేస్తున్న ఇప్పుడు ప్రస్తుతానికి ఊమ్
హ్మ్
ఊమ్
ఇంకావరె అనీట్స్ ప్రిపేర్ అయ్యరా అండి
ఆ అ
ఎన్ని ఇయర్స్ చదివిలు
ఎన్ని ఇయర్స్ అండి ఏం లేదు
ఆ ఎప్పుడు రాశారు మీరు ఎగ్జామ్
ఫోర్ ఇయర్స్ బీటెక్
ఓహ బీటేక్ చదివి అట్లా సాఫ్ట్వేర్ అయిండ్రా మరి గ్రూప్స్ ప్రిపేర్ అయినా అంటున్నారు
గ్రూప్స్ కి ప్రిపేరైనా
ఆ
గ్రూప్ కి కాలే ని గవర్నమెంట్ జాబ్లలో కానిస్టేబుల్ కయినా
ఓహో అల నా
సెకండ్ ఇయర్ ల కానీ రాలే
ఊహ్మ్
సాఫట్వేర్ వచ్చంది
అవునా
ఊమ్
ఊహ్మ్ సాఫ్ట్వేర్ జాబు బయ టాచర్ ఉంటది కదా అండి మీకు ఎట్లుంటది నార్మలేనా బాగా ప్రెషర్ ఉంటారా
వర్క్ ఫ్రమ్ హోమే కదా వా ఇస్పిష పెట్టి మా ఎట్వర్యిపో
ఓహ అవునా
ఉ
ఇప్పుడు కూడా ఇస్తున్నారాని వర్క్ ఫ్రమ్ హోమ్
ఆ ఇప్పుడు కూడా కూడా అయిపో వర్కాయిపో ఫోర్ తీ టూ క అయిపోయిన్
ఓహ అవునా
ఉ
హ
డైలీ టువెల్వ్ అవర్ ట్వెల్్ అవర్స్ ఉంటాయి అే టువెల్్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఉంటాయి
ఆహా
అ
ఇంకా ఇంటి దగ్గర మార్నింగ్ షిఫ్టీనా అండి మరి ఎప్పుడు థంక్స్ మీ ఈవినింగ్ సిక్ ట్టేతన్
మనే చెట్టే
మ్మ్ హు మలొంచి ఇంటిక్కడ జాబ్ చేసుకుంట ఎంజాయ్ చేస్తున్నారా అండి
ఔ అన్
ఉహు
వీక్లీ టూ డేస్ హాలిడేస్
ఎప్పుడు సాటర్డే సండేనా
సాటర్డే సండే
ఉహు ఇంకేమన్నా సాటర్డే సండే ఏం చేస్తారండి ఇంట్లోనే ఉంటారా ఏటన్నా బయటి గిట్లే మ్మ్
ఫాయిగా ఫార్మింగ్ చేస్తాని
మ్మ్ హు అంటే మీకు స్విమ్మింగ్ ఇట్ల చేయడం వచ్చా అండి
ఆ స్విమింగ్ వచ్చు
అంటే సమ్మర్ కదా వెళ్తారా మరి స్విమ్మింగ్ చేయడానికి
ఉ వెళ్తమ్
మ్మ్ హు
ఇంకా ఇంకా స్టార్ట్ కాలే స్విమ్మింగ్ ఇప్పుడు అంతా తీయలే కదా
ఆహ
వీడేట్లో ఇంకొ వన్ మంత్ వరకు స్విమ్మింగ్
ఆహ
ఆ
ఇట్లా ఫ్రెండ్స్ తోటి వెళ్తారా లేకపోతే ఎక్కడన్నా ఏ అన్న ఉంటరు చిన్న చిన్న పార్క్లలో ఉంటా చూడు
మ్మ్ హు ఉ తింద మాసే
ఉహు
మ్మ్ ఓన్లీ బాయిలు
ఆ
బావిలును చెరు
ఆహ
మ్ అదే ఉండి
ఇక వాటర్ ఉంటాయా అండి సమ్మర్ కదా ఇది చెర్లలో బావులో వాటర్ ఉంటాయా బాగా
మ్మ్ హు ఎండిపోతాయి
ఆ
ఎండిపోదునా మీత కొడతాం
నీళ్ళేకున్న కూడా కొడ్తారా ఈత
మ్మ్ అ సమ్మర్ లో వాటర్ ఉన్నాయా
సాబ్ ఎండ కొడతంటే వాటర్ ఎక్కడ ఉంటాయండి ఎండిపోతాయి కదా చెర్లు ఇట్లా బావి ఇట్లా
మీకు స్వీటీ కావట్టి మీ గాని ఇప్పుడు మనం క్రాప్స్ అన్ని తీసేసినాంక బావిలో వాటర్ ఎటు బేవ్ పొటు ఎటు పోవు కదా
ఉహు అవునా
ఇంకా ఎక్కువ వాటర్ ఉండే ఇంకా రెండుదే కొన్ని భయలేదు మా సైడ్ ఇంకా ఎందుకంటే చెరువు పెద్ద ఉంటాయి గా చెరువు బయలు అన్ని నిండుతాయి అన్నట్టు చెరువులు ఎండి పోవు హ్
ఆ చెప్పు
ఏంటిది
చెప్పండి
ఉ ఒక్క నిమిషం ఆగండి
హ్
సరే ఓకే అండి మరి
హ్ సరే ఓకే